హల్లో హలో హా బాగున్నాను నువ్ బాగున్నావా
ఆ బాగున్నా బాగున్నా బాగున్నా ఏం చేస్తున్నావ్ ఏళె ఇప్పుడే దిన్ మ్మ్ హ్మ్ ఇప్పుడే దిని కూర్చున్
ఆహా ఏం కారే
మాది చికెన్ మీది
మాది బీర్రకాయ
ఉంహు
పోయినావా కాలేజ్కి మరి
ఏ లేదు కాలి ఇంటికాన్నే ఉన్నా అ
లేదు పో లేదు
అ హా
చెప్పాలి ఇంకా ఏం చేస్తున్నావ్ డైలీ
ఏం చేస్త లే ఖాళీ ఉంటున్నా ఇప్పుడైతే
అవును నువ్వు మొన్న లాస్ట్ ప్రో కబడ్డీ చూసినావ సీజన్ టువల్ సారీ లెవెన్
చూసిన చూసినా
ఏ టీమ్ అంటే ఇష్టం
తెలుగు టైటాన్స్ ఇష్టం
ఓ సేమ్ నాగూడ
ఫస్ట్ టైమ్ కదా నైన్ ఇయర్స్ తర్వాత ప్లే ఆఫ్స్కికి వెళ్లింది
కానీ ఆ ఒక్క లా సో ఎవత్ర రాఖిల అసలు ఆ ఒక్కటి ఏకుని ఉంటే అసల్ విన్ ఆయె ఛాన్స్ ఉంటుండే మంచిగా
భరతుడు అని తీసుకొని మచ్
కదా అసలు ఈ రైడింగ్ కానీ డిఫెన్స్ లో కొంచెం ఆ డిఫెన్స్ లో కొంచెం ఉం అయినా అవుట్ గాకుంటే మాత్రం అసల్ లు ఇంకా వేరే లెవెల్ ఉంటుండే
సన్న అయితుండే మనం
ఆ కరసలావు ఒక్క టాకీల్ వల్ల ఎన్ని తెలుగు టైటాన్స్ ఫాన్స్ అయితే అసలు హార్ట్ బ్రేక్ అయిప్
బ్రేక్ క బ్రేకా
విన్ అయితది ట్రోఫీ వస్సది అనుకున్నాం మంచి య
ఆ లాస్టిక్ దాబాంగ్ డేల్లీ గెలిచింది
ఆ పాట్న పైలేట్స్ కూడ సూప్పర్ ఆడిండ్రుగా అసలు
ఆ పట్నా చిన్న ప్లేయర్స్ కూడ ఆడతారు బా ఆడతరు
ముందు అన్నీ అంతే లైక్ స్టార్టింగ్ మ్యాచెస్ ఓడిపోయినా కూడ ఎండింగ్ మ్యాచెస్ అన్ని మ్యాచెస్ విన్ అసలు అయాన్ రైడింగ్ అయితే అసలు చెప్పద్దు అసల్ మస్తుంది కానీ తెలుగు టైటాన్స్ తోని వచ్చేసరికి అయాన్ కి
ఆ ఆడాడాడు మంచి ఆడాడిగా మనోళ్లు
డిఫెండర్ లేఫ్ట్ కార్నర్ శుభం సిండే అసలు ఎట్లా ట డిఫెండ్ చేసి సూప్ ఆ సూపర్ వేసింది అసలు
మధ్యలు ఉన్నారు చేన్ టాకిస్ ఓ మస్స్ వాడుతకానీ
కదరు హ్మ్మ్ కానీ అసలు తెలుగు టైటన్స్ అంటే ఇది అని చెప్పేసి మస్త్
ఆ అవును లాస్ట్ టైమ్ మంచిగా ఆడరు అసలు ప్లే ఆఫ్ కి నైన్ ఇయర్స్ తర్వాత పోయింది మస్త్ ఎమోషన్ అయారు ఫ్యాన్స్ అందరు
చాలా మందికి హోప్స్ వచ్చినాయనమాట తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కూడా వేరే టీమ్ కి సపోర్ట్ చేసే కూడా లేదు మన టీం కే సప్ కోర్ట్ చేయాలి అని చెప్పేసి
అవును ఇప్పుడు లాస్ట్ కి రావుల్ చౌదరి లాస్ట్ టు మ్యాచ్ ఆడేటప్పుడు రాహుల్ చౌదరి కూడా మనటిం
సపోర్ట్ చేసింది అవును
రాహుల్ చౌదరి కూడా రిటైర్ అయి్యంది కానీ మస్తు ఆడుతుండే
ఆయననే కదా అందరికంటే ఎక్కువ పాయింట్స్ ఆయనది ఉంటుంది అ
హ్మ్మ్ పార్దిక్ నర్వాల్ కూడా ఏమంటారు
ఆ ఆ దుఃఖకింగా ఆయన దః పకి స్పాన్సర్ అవతే మైట్లయర్ ఆయన మస్తు ఆడతరు అయ్యా
తర్వాత పాపం అసలు త తమిళ తల అసల జస్ట్ ఒక మ్యాచ్
అసలు ఆ అనషంగా పోయండి ఇప్పుడు లేదు కదా రిటైర్ అయిపోయిండు
ఆ రి
మధ్యలోనే అయ్యిండు మ్యాస్ చ్చేస్ ఐతుంటేనే అయిపోయింది
ఆ కదా మళ్ళీ కంటిన్యూ చేయలేదు
పెండి
ఆ టీమ్ ఆ టీమ్స్ ది ఏదో అడక్ కాన్ఫ్లిక్ టైతుంది సంథింగ్ ఏదో అన్నార కదా యాసలు ఇంకా సీజన్ టువల్ ఎట్లుంటందో అసలు వెయిట్
తెర్లేదు గాని నేను కూడా డబాంగ్ దెళ్ళి గ్రేట్ అసలు
కదే అన్లావ్ ఓయ్మెంటరు ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ వాళ్ళున్నారు కదా ఆ ఆషు మాలిక్ ఆ మళ్ళా ఈయన డిఫెండర్ లెఫ్ట్ కార్నరుంటాడు చూడు ఫజిల్
ఫజల్ ఫజల్ అత్రచల్లి
ఆ మళ్ళీ ఆయనకి సపోర్టు అసలు క్రొకడైల్ ఎట్ల పడుతుదో అట్లా
ఆ మంచిగ అడుతారు వాళ్ళు సుర్జిత్ సింగ్ అందరూ దాంట్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు మంచి ప్లేయర్స్ ఉన్నారు అందుకే అది వచ్చింది ఆ నవి నవీన్ కుమార్ కూడా మంచిగ ఆడతాడు
కి ఇంజూర్ అయింద్ ది కదా మంచిగా అసలు ఉమ్మ్
ఫైవ్ సీజన్స్ నుంచి ఇంజూర్ ఐతుంది ఒకటే కాలికి మళ్ళీ
నేనయితే చెప్పాలంటే ముందు సీజన్ మొత్తం పర్ఫెక్ట్గా చూసిన సీజన్ టెన్ ఏమో జస్ స్ లాస్ట్ లో చూసినా అనమాట జస్ట్ తెలుగు టైటన్స్ మ్యాచ్ వచ్చేటప్పుడే చూస్తున్నా అనమాట మీక్ గిన్లావేం చూడకపోతుంటిని కానీ దేవాంగ్ దాలన్ గాలి రి ఏమెంట్ టారు రివెంజ్ అయితే సూపర్ కదస్
మస్త్ ఆ అవును
స్ట్ మ్యాచ్ స్టార్టింగ్ మ్యా చ్చ్ అసలు కిరాకు ఉన్ లేేద అయితే
ఆ హర్యానా స్టీడర్స్ లా కెప్టెన్ ఉంటాడు ఇప్పుడు ఆయన మీద మన తెలుగుటాయి రివెంజ్ మ తీస్కురు
ఆ
వాళ్ళు వీళ్ళని అవుట్ చేస్తుంటే అ రియాక్షన్స్ వేరే లెవెల్ ఉంటుండే తర్వాత వీళ్ళు డబల్ కి డబల్ పాయింట్స్ వచ్చినాక ఘోరం చేసిర ఆ మొత్తం ఎట్లా చేసినాడు తర్వాత లాస్ట్ టి చుపిచురు
కానీ ఏమంటారు అక్ క్కడున్న టీమ్స్ కి కూడా అర్థం అయిపోయింది
ఆ ఆ ఉంది వాళ్ళ సత్తా చూపించరు కదా లాస్ట్ కి
అంటే టీమ్ చేంజ్ చేసినారు కదా ప్లేయర్స్ ని కొత్త ప్లేయర్స్ ని తీసుకు
ఆ అట్లా వాచింది
ఆ పాత ప్లేయర్స్ కూడా ఆడుతుండీ బట్ భరత్ కూడా వచ్చి నాక ఇంకా విజయమాలికి చాలా సపోర్ట్ వచ్చేసి
చాలా సపోర్ట్ మళ్ళీ భరత్డా కి ఎక్కువ పాయింట్స్స్త ఆడర్ తెచ్చిండు పోయినప్పుడలా బోన బోనస్ లేకపోతే టచ్ పాయింట్ పక్కా తెస్తుండు ఏదన్నా ఒక పాయింట్ ఆ త్రీ పాయింట్స్ వేడు అమ్మా సూపర్ అయిస్ పర్
ఆ నే అయితే స్కూల్ ఆడుత అ కూడా నాకు ఇంత హ్యాపీనెస్ అస్తుంది నేను స్కూల్ ఆడిన తర్వాత ఈ మ్యాచ్ చూస్తే మళ్ళీ కబడ్డీ
సేమ్ సేమ్ రా నాకు కూడా స్కూల్న అయితే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎ కావ కాబాడిలావనకి
మేము కూడా ఆడినాం అనుకో టోర్నమెంట్స్కి పోయినాం బట్ సెలెక్ట్ చేయలే అనమాట వేరే వాళ్ళని చేస్తుండే
అవునా
ఆ ఇంకా స్కూల్ అయిపోయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఒక్క మ్యాచ్ ఆడినా ఇంకా దాని తర్వాత మళ్ళీ కబడ్డీ ఆడిందే లేదు అసలు చూడ్డం తప్ప మా కాలేజ్ లో స్పోర్ట్స్ ఏమి ఉండకపోతుండే
మాకు కొనుకుండే
మ్మ్ హ్మ్ అంటే మీరు ఈ ట్రై
ఫ్రైజ్ సర్టిఫికెట్స్ కూడా చ్చిన మాకు
నాకు కూడా సర్టిఫికేట్స్ వచ్చినాయ్, కానీ ఇంకా ఏమంటారు ఇట్లా స్టేట్ లెవెల్కి తీసుకోవాలి అంటే, ఆ ఇప్పుడు ప్రతి స్కూల్ నుంచి సింగిల్ సింగిల్ పర్సన్ కదా అట్లా రైడర్స్ని కాకుండా డిఫెండర్స్. తీసుకుంటుండే మా పిటీ సార్
మ్మ్ హ్మ్
నావ మరి స్టేట్ లెవల్ ఇట్లా
ఆ హ అట్లా ఎప్పుడు ఇంగెల్లే
మ్మ్ నాకు ఛాన్స్ ఉండే గానీ తీసుకోలేడు. ఇగ ఇప్పుడు నేను రిగ్రెట్ అయితున్నా, ఇంకా నేను టెన్త్ తవాత కూడా మే బీ కంటిన్యూ చేసుంటే బాగుంటుండెనేమో ఇప్పుడు గర్ల్స్ కబడ్డీ కూడా సూప్పర్ ఆడ్
ఆ ఇండియా టీమ్ లో లాస్ట్ టైమ్ కబడీ లో ఫస్ట్ మనకే వచ్చింది. గర్ల్స్ లో మనకే వచ్చింది బాయ్స్ లో మనకే. బర అదార
హో కే మరి బాయ్
బాయా చెప్పురా ఇంకా
ఓ చెప్పాలి నువ్వే ఇంకా ఇంకా ఏమంటారు మీరు ఎట్లా ఆడుతుండే కబడ్డీ
మేం కెప్ నేనే టీమ్ లీడర్
నువ్ రైడరా డిఫెండరా ఓఫ్ కే
నువు మరి
నేను కూడా రైడరే కానీ అప్పుడప్పుడు డిఫెన్స్ కూడా చేస్ తా అనుకో జర తొందర పాటు ఎక్కువ నాకు అట్లై ఆ కానీ రైడింగ్ అయితే మాగ్జిమం పోతే మాత్రం ప్చ్ ఒక ఔట్ లేకపోతే అళ్ వాట్ కుటే మాత్రం మనం అంద్లకెళ్లి ఎస్కేప్ అయ్యొచ్చుడే ఉంటది
ఆ అంతే నేనుడి డిఫెండ్ చేస్తా ఓన్లీ యాంకిలోల్డ్ ఇంకా ఏది వట్ కోన్ ఓన్లీ యాంకిల్ హోల్డ్
కె నేను ఆంకిల్ హోల్డ్ కాదు నేను ఇక్కడ మనం నడుము అట్ కోడం అన్ మా ట ఇక్కడ చేస్తా బ్యాక్ హోల్డర్ చేస్తా గాని ఎట్లా అంటే లైక్ కొన్ని కొన్నిసార్లు షోల్డర్ పైకి వస్తది అది
అవును
అప్పుడు మా పిటిసారి తిరడుతుంటడు ఆ కానీ నేను మా చెల్లెలు ఇద్దరు ఆడుతుంటిమి మా చెల్లలు ఏమో డిఫెండర్ నేనేమో రైడర్ ఇంకా నేను స్కూల్లో ఈ గేమ్స్ తప్ప ఇంకా వేరే కబడ్డీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట
నేను అంతె జేస్ ప్పు గేమ్స్ నాకు వచ్చిన ప్రైజ్ అన్ని గేమ్స్ తుంటి చదువులు ఉండయ్ మాక్కకేమో అన్ని చదువుల ఒస్ గేమ్స్ వస్తుండే
వాలీబాల్ కూడా ఆడుతుంటిని కానీ ఎట్లా అంటే అ వాలీబాల్ ఆడతా కానీ ఈసారి ఏం చేస్తాడంటే రెండు టోర్నమెంట్స్ ఉన్నప్పుడు నువ్వు కబడ్డీయే ప్రాక్టీస్ చెయ్యవు అని అంటుండే ఎందుకంట వాలీబాల్లోఎక్ట్రా ప్లేయస్ వేరే వాళ్ళని పెట్టుకుంటుండే
ఆహా
ఇంకా ఏమంటరు ఇన్ కేస్ కావాలి అంటే నాకు తీసుకుంటుండే లేకపోతే లేదు ఇక మెయిన్ ఫోకస్ అంతా కబడ్డీ పైనే
నేను షటిల్ ఆడుత ఇంకా షెటిల్లు మా సార్ తోటి మా సార్ తోటడతా మా సారెట్ ట్లా అంటే ఒక్క ద నిలబడి మొత్తం దాన్ని మెయింటైన్ చేస్తాడు నేనేమో అటు ఇట్ ఉరుకుతా సార్ వల్ల నేర్చుకున్న ఒక్క దగ్గర ఉండి ఎట్ల ఆడాలని
అవునా ఓకే నాట్ కోస్
మేం తాలా స్పీడ్ ఆడతం
ఆహ షటిల్ అంటే మా సైడ్ అహ్ నార్మల్గా సారెమంత ఆడిపియలేడునుకో ఇంకా గేమ్స్ పీరియడ్ ఇగ ఆంగనే జస్ పోవాలి కబడ్డీ
ఆ అంతే అంతే
కోని మిస్ చేసుకోని కబడ్డీ
ఊ
పోయి కబడ్డీ నుంచ్ కాలే ఏవి చదు లేకున మనే
ఆ
కానీ స్కూల్లో ఎట్లా అంటే ఎక్కువ సపోర్ట్ మేము ఉన్నప్పుడు ఉంది బట్ ఇప్పుడైతే మా స్కూల్లో సపోర్ట్ లేదు గేమ్స్ కి
అఓ
అసలు తెలంగాణ నుంచి అయితే మాక్సిమం ప్లేయర్స్ ఏ ఉండరు చాలా తక్కువ
చాలా తక్కువ నేషనల్ లెవెల్ మన ఉన్నొలు లేరు అసలు మన తెలుగు టైటన్స్ లోనే లేరు అసలు మన తెలుగు టైటన్స్నే లేరు
అసలు తెలుగు టైటన్స్ లో కూడా తెలుగు ప్లేయర్స్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎంత మంచిగా మనం ఇన్స్టాగ్రామ్ చూస్తుంట అంటే కూడా చాలా మంది వస్తుంటారు రీల్స్ లో అసలు అందులో వాళ్ళ నుంచి సెలెక్ట్ చేసుకొని ఆ
క్కలు వేసుకున్నా మన కి కొంచెం మంచిగా
టైటన్స్ లో తెలుగు వాళ్ళే ఉర్రు అని ఒక ఫీల్ ఉంటది
ఆ
అట్లా
ఒక్కడు ఉండడు
కానీ ఈ సారి
కానీ తెలుగు టైటన్స్ ప్రతి మ్యాచ్ కి గణేశం కి పూజ చేసి బొట్టు పెట్టుకున్ని వస్తారు
ఆ కని మేం మంత అన్ని మచ్ టన్స్ విన్ అయింది అంట సార్ నిజంగా ఇంకా ఏమంటారు ట్రోఫీ ఆ ట్రోఫీ రాకున్నా కూడా ట్రోఫీ రాకున్నా కూడా
మసాలె
ఆసలు ఎంత బాగా ఆడింది అంటే అస ల ఎక్స్పెక్ట్ ట్ కూడా చేయలేరు మెక్సి ఇప్పుడు కూడా ఏమంటది స్టార్ట్ చేసిరనుకో
ఆ పాకుసన్ పిస్తుంది కానీ భరత్ కూడా ఉండాలి
ఆ వాడు టాల్ రైడర్ కదా
ఆ
అట్ల కనీప ఆ ఒకే బాయ్ మరి
బాయ్ బాయ్
హమ్